గుడ్ ఆ గుడి ఈవ్ నింగ్ సిస్టర్ హ్ బాఉన్నామ్ మీర్ బాఉన్నార్ ద ఆ లేదండి ఇంక్ ఆ మిద్ అయిందా
ఆహా కాలే ఇంకా ఏం చేస్తున్నారు డిన్నర్ ఈ రోజు స్పషల్ అ మంచిగుంటరు టమాటా చికెన్ ఆ నేనే చేస్ టా
మ్యారీడ్
అంటే నాకు కొంచెం తెలుగు రాదు
అవునా ఓకే ఓకే
నేను అన్మ్యారీడ్ ఎప్పుడుంది మ్యారీడ్
అవునా
హ్మ్
ఇంకా కుకింగ్ అంతా వచ్చా మీక్
ఆ వచ్చు మేం మీరు అన్మ్యారీడా మ్యారీడ
అన్మ్యారీడ్ అండి
అవునా ఇంక మీరు ఏం చేస్తున్నారు చప్పుడొస్తుందీ
ఇండ్లో ఇంట్లో కుకింగ్ చేయడానికే
ఆ అవునా మీరు చెయ్యారా మీకు ఏమంటే ఇష్టమెక్కువ
ఎక్కువ అంటే అన్ని తింటం ఎక్కువ ఇదా అది అని ఏమి ఉండదు
అంతెనా ఫేవరెట్ అని ఉంటది కదా ఒక్కటి
పకిల్స్ ఉంటాయ్ అంతే ఆ పికిల్స్ మీకు ఉత్
నేను నాన్వెజ్ ఎక్కువ హుమ్
ఇంకా ఇంకా మీ ఆ అప్పుడప్పుడు
అన్ని రకాలు ఒండుతరా
అన్నీ రావండి కొన్ని
కొన్నే వండుతరా ఏది ఎక్కువ వండుతరు మరి
రైస్ ఎక్కువ వండుతా
అవునా అహ
కర్రీస్ ఎక్కువ రావు
అవునా
ఉమ్ హు ఇంత మీకు అంతా కుక్కింగు మొత్త మచ్చ అనుకుంట కంప్లీట్ గా
అన్ని
నాన్ వెజ్ ఎక్కువ అన్నారు బిర్యానీ అట్లేమన్నా
అవును బిర్యానీ బగారా మసాలా అలా అంటాం
అవునా గ్రేటే అయితే హుమ్
ఆ
ఉమ్ అంటె బిర్యానీ అంటే ఇలా చేస్ చేస్తరంటే బిర్యానీ సెంటర్ లో ఉన్నట్టు అట్లనే చేస్
అ అప్ ఆ ఆ అదే చేస్తం
ఆ
తర్వాత అదే ఆన్ అన్ని మసాలాలు వేసి మ్యాయినేట్ చేస్ టను వన్ అవర్ టూ అవర్స్ ఇలా తర్వాత చికెన్ కింద ఏసి తర్వాత రైస్ ఏస్తా దాంట్లో ఆయిల్ నిమ్మకాయ రసం మల్ల మసాలలు ఉంటయి కదా అది ఏసి కొంచెం టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేస్తా
అవునా
ఉమ్
నాకు అసలు రాదు రెస్పిస్ గుడా
అహ్ రాద ఆహా ఇప్ ఇప్పుడు యూట్యూబ్ ఉంది గదా అన్నీ చూసుకొని చెయొచ్చు.
పిక్చర్ యూస్ చూసుకొని చెయ్యొచ్చు కానీ ఒక్కొక్కసారి కొంచం అట్ఇట్ ఐతె ఇంకోసారి ఎమ్ వంట చేసిన తినరు కదా
ఆ హ నాక్ కరెక్ట్ అయితది. ఉమ్ మ్యాక్సిమం అయితే మంచిగనే ఉంటది.
అవును
ఉమ్
ట్రై జేయాలి ఎప్పుడన్నా యూట్యూబ్ లో జూసి అయితే
చేయండి చేయండి హ్ హు ఏం అండుతవ్ మీరు
ఆ అర్ధం కాలె
మి మమ్మీ ఏం కర్రీ చేస్తుంది.?
ఇప్పుడా మైటి చెస్తుంది మటన్ ఉమ్ మీరు డిన్నర్ అయిందా ఇంక్
ఆ కాలేదు కాలేదు ఆ ఇప్పుడే ఫాస్టింగ్ అయింది కదా ఒకపొద్దులు ఉన్నారు కదా?
ఓకే అవునా
ఉమ్
అంటే ఎందుకు సిస్టర్ మరి అన్ని డేస్ ఉంటరు మీరు? ఏమన్నా ఐడియా ఉందా?
ఆహా గవర్నర్ చెప్పిండు గదా అవన్నీ వన్ మంత్ ఉండాలి అని టూవెల్ మంత్స్ సో వన్ మంత్స్ కు ఉండాలె అన్నట్టు
అవునా
ఉమ్ అంటె నైట్ తింటాం త్రీ త్రీ ఆ ఇప్పుడు ఫై రెండున్నర ఐతుంది టైమ్ మార్నింగ్ ఫైవ్ టెన్ వరకి అన్ని తినాలి ఏమన్నా తిన్ డనిక్ వస్తులు ఉంటాయి కదా రైస్ కాలా ఫ్రూట్స్
అవునా
అలా తినెసి తర్వాత ఫై టెన్ ఐనా తర్వాత ఏమి తినొద్దు తాగద్దు
ఆ అంటే వాటర్ కూడా
సిక్స్ ఆ వాటర్ గూడ తాగద్దు ఈవనింగ్ మల్ల సిక్స్ ట్వంటీ నైన్
అంటే వాటర్ గుడా తాగకుండా ఈవినింగ్ వరకు ఉండాల
అవును ఈవినింగ్ వరకు ఉండాలె బయట నుంచి లోపలికి ఏమి పోవద్దు
అవునా ఊమ్ గూడా
ఊమ్ గూడా పోవద్దు
అని అనుకున్న అంటే తినేటి కాకుండా వాటర్ అట్లా తాగొచ్చు
ఆహ కాదు కాదు అలా ఎమి కాదు
అమ్మో అట్ల ఉండడం అంటె
ఉ హ్ ఉమ్మ్ మల్ల సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ నైన్ అండి ఇప్పుడు వరకు టైమ్
అంటే సిక్స్ థర్టీ తర్వాత మీర్ తినాల ఇప్పుడు ఆహా ఇప్పుడు సి క్స్ థర్టీ నుండి మార్నింగ్ ఫైవ్ టెన్ వరకు అంటే ఫాస్టింగ్ టైమ్ లో పడుకోచు కదా
ఆ అన్ని చేస్కోచ్చు కానీ తినచ్చు తినవద్దు ఉమ్
లాస్ట్ రోజ ఎట్లా ఉంటది మాక్ అట్ల ఏమ్ ఉండవ్ సిస్టర్
ఆ
ఎన్ని డేస్ అని ఏం ఉండవ్ ఒకరు ఆ
ఫ్రూడ్స్ తింటారా
అర్ధం గాలే
ఫ్రూట్స్ ఏమన్నా తింటారా మీరు రో ఫాస్టింగ్ ఉంటే
ఆ తింటాము ఫ్రూట్స్ తింటాము మళ్ళీ కందగడ్డలు ఉంటాయి కదా అంటే శివ రాత్రి ఒక రోజు ఉంటారు సిస్టర్ ఫాస్టింగ్ ఉమ్ ఆ రోజు ఆ అదే అది ఫ్రూట్ సు ఒక ఫుడ్ త అంటే ఉప్పుకు సంబంధించింది కాకుండా అన్ని తింటారు ఇంగ ఆ పాలు ఫ్రూట్సు కొంతమంది ట్వెల్వ్ తర్వాత తింటారు కొంతమంది ఫోర్ తర్వా త ఈవినింగ్ ఫోర్ తర్వాత ఆ ఒక్క రోజు ఇంకా డే ఇంకా నైట్ మొత్తం పడుకోవద్దు మార్నింగ్ అయ్యేం త వరకు పోద్ల
అలా
మీరు పడుకుంటార్ కదా అంటే ఫెస్టివల్ రోజు
కానీ ఒక రోజు ఉంటది అది కూడా అప్పుడు పండ్కొవద్దు సార్ మండే ఉమ్ మండే మండే రోజు ఉమ్ ఆ ఎవ్రీ మండే కాదు ఇప్పుడు రంజాన్ ఉంది కదా
ఆ
ట్వంటీ సిక్స్ రంజాన్ కి మండే అ లాస్ట్ మండే అదే ట్వంటీ సిక్స్ ఫాస్టింగ్స్ అయితయ్ గదా అప్పుడు ఒక్క రోజు తెలివి తోటి ఉండాలే
అవునా సేమ్ మాక్ కూడా అంతే అంగడి మొత్తం లేచి మల్లీ డే ఏన్ మార్నింగ్ స్టార్ట్ అయిన్ తర్వా త పడ్కోచ్చిగా తినేసి మన్కి రాష్టట్ రోజ్ ఎట్లా చేస్తారు సిస్టర్ రంజాన్ అంటే
ఆ అబ్బ అబ్బాయిలైతే మది వెళ్తారా మేమ్ ఇంట్లోనే చదుతుంటాం ఇగా సేమియా బిర్యానీ చుట్టలు వస్తారు చుట్టాలు వస్తారు గదా ఉమ్ మేమ్ వెళ్
ఉమ్ ఉహో అదే నితో.
గీరేమైండది మీరు వెళ్తరా వాళ్ళొస్తర.
ఎక్కటిక్సిస్త టెంపుల్క లేదు మేమెల్త. ఆ. ఏమన్నారు ఫాస్టింగ్ అప్పుడన్నారా
ఆ
అంటే ఫిమేల్స్ ఎళ్తారా అందరెళ్తారా అంటున్నారా టెంపుల్ కి
ట్టాలెవర్ ఆస్తర్ అన్నట్టు.
ఆ వస్తరంటె నార్మల్గ ఇంటి పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఇంగ అందరం వచ్చి ఉంటరు. నైట్ టైమ్ లొ పడుకోవద్దంటె ఒక్కరుంటె నిద్రొస్ తది గద హందుకే గ్యాంగందరు ఒక దగ్గరుండేష్ సి డీజె వెట్కొని సాంగ్స్ పెట్కొని ఊమ్ అట్ల టైంపాస్ జేస్తరిగ
ఊమ్. ఆ రోజ్ మీరేమండుతరు మరి.
ఇంక ఒండడం ఏముండద్ సిస్ట్ అంటె ఫాస్టింగ్ ఎవరన్న లేక్పోతే మ్ ఇంగ నార్మల్గా నాన్వెజ్ కాకుండ ఆ వెజ్టేరియన్సేమన్నొండుకొన్ దినొచ్చు.
ఊహు ఫాస్టింగ్ ఐన తర్వాత.
ఇంక ఐన తర్వాత ఇంక మనిష్టం ఏం దినాలన్నది నాన్వెజ్ ఐన వెజ్ ఏదై న దినచ్చింగ.
ఔనా
ఉమ్ అంటె కొంతమందిని ఫాస్టింగుండన్ వాళ్ళా రోజ్ కూడా మటన్ చికెన్ అట్లొండు కుంటారు.
ఊమ్.
అంటె గాది వాళ్ళ నమ్మకం అట్ల ఉమ్. రాంగ్ ఏంది సిస్టర్. మీరు మీర్ తింటారా ఫాస్టింగ్ టైమ్ల. అ అ మీర్ ఫాస్టింగ్ టైంలొ ఫాస్టింగ్ టైమ్ అయ్పెయిన్ తర్వాత దింటారా అన్
ఆ ఇప్పుడు ఇప్పుడేమ్ ఉండద్ డిన్నరే.
ఔనా అంటె బిర్యానీ అట్లేమన్న దినొచ్చ.
ఆ అన్ని తినొచ్చు కాని ఫాస్టింగ్ ఉన్న అప్పుడు నీళ్ళు కుడా తాగొద్దు వల
ఆ మల డే మొత్తం ఉమ్.
ఇంక మీ ఫేవరెట్ ఫెస్టివలేంది ఇష్టమైన
ఆ.
ఇష్టమైన ఫేస్టివలేంది మీది.
తోమ్ బత్కమ్మ అదే ఇంక మాకు ఉమ్. మీకి ఇదేన.
ఆ మాకి ఇది బక్రీదని ఉంటది అది.
హ ఆహ. మాక్ బతుకమ్మ అంటాది టొంటీ డేస్ అంటె ఫిఫ్టీన్ డేసుంటది కాబట్టి ఇగదెక్కువ. ఫేవ్రేట్ అనమాట హూమ్ ఓకే సిస్టర్ అండ్ బతుకమ్మానే. బద్ అంటె పువ్వులతో జేస్తరుగ తెలుసనుకుంట
ఊహూ మా సైడిల్లి మా సైడొక్ కమ్మాయుంది.
అవును ఓకే సిస్ జర టైం అయ్యింది ఓకే బాయ్.